కొన్నారండి
హైద్రాబాద్ నుండి
హైద్రాబాద్ లో ఎక్కడ ఉంటారండి,
దిల్‍సుఖ్‍నగర్ రా
ఇప్పుడు ప్రజెంట్ హెచ్పివి వ్యాక్సిన్ గురించి ఏమైనా ఐడియా ఉందా అండి మీకు
లేదండి మీరు ఏమైన ఇన్ఫర్మేషన్ న్ ఇస్తే తెలుసుకుంటామ్
ఫోర్టీన్ నుంచి ఎయిటీన్ ఇయర్స్ లోపు ఉన్న ఫీమెల్స్ అందరికిీ యూటర్స్ కి సంబంధి చ్చిన క్యాన్వికల్ క్యాన్సర్ కి సంబంధించిన ఇంజెక్షన్లు సెంట్రల్ గవర్నమెంట్ మనక్ ప్రొవైడ్ చేస్తున్నారండి
అది ఫ్రీనా లేక్ పోతే పైసల్ లిచ్చినా
ఫ్రీనే అండి ఎకు మనం ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్ చనవండి
మీకెక్కడ ను
ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అండి. సర్వైకల్ క్యాన్సర్ సంబంధించిన, ఇంజక్ ప్రతి ఆడపిల్లలకి. ఫ్యూచర్ లో సర్వికల్ క్యాన్సర్ రాకూడదని. సెంట్రల్ గవర్నమెంటే నేరుగా పి ఎస్ సి దాంట్లో ఇస్తున్నారండి. దయచేసి మీ వాళ్ళ అందరికి చెప్పండి.
అండ్